హలో
హలో ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నా తిన్నారా
ఆ ఎప్పుడే తినేసినామండి మీరు
తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే మొబైల్ చూస్తా కూర్చున్నా మీరు
మేమూ ఖాళీయే అండి తిరుగుతా ఉన్నాం అలా ఇలా
బయటా ఆ సిటీలేకి వచ్చినారా
బయట ఏం కాదు టర్ ఆ టెరస్ పై
ఆహా
హా మీరు షాపింగ్ అని చేస్తూ ఉంటారా వర్షమా వర్షం పడ్లేదు
షాపింగ్స్
వర్షం పడలేదు మీకల్ల పడతాందా
లేదు లేదు లేదు బాగా చుక్కలు కాస్తాంది లేదు మబ్బులు కూడా లేవు
ఆహా
ఊ
షాపింగ్ అని చేస్తూ ఉంటారా మీరు మామూలుగా
షా చేస్తా ఉంటాం అ షాపింగ్స్ కి మంత్లీ చేస్తా ఉంటాం
టెక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారా ఆఫ్లైన్ లో చేస్తారా
నేను ఎక్కువ ఆన్లైన్ లోనే అండి ఆఫ్లైన్ తక్కువ మీరు
అన్ మేమూ ఎక్కువ ఆన్లైన్ లోనే చేస్తా ఉంటాను అంటే కొందురు అంటారు కదా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే క్లాత్స్ ప్రొడక్ అంటే క్వాలిటీ ఎక్కువగా రాదు అని
ఆ అది కూడా కరెక్టే కానీ ఏ చ్ కొన్ని చా అన్ని అలా ఉండవు కొన్ని కొన్ని మా మాత్రమే అలా ఉంటాయి అన్ని బ్రాండ్స్ అలా ఉండవు చూసుకొని కొనుక్కోవాలి అదే రేటింగ్సు ప్లస్ ఆ నేను
ఆ
అదే రేటింగ్స్ మళ్ళ అదే ఫొటోస్ కానీ అప్లోడ్ చేసినంటారు అవన్నీ చూసి బా చూసి మనం ఆర్డర్ పెట్టుకుంటే మంచిగానే వస్తాయి ప్రోడక్ట్స్ కొన్ని దాంట్కి అసలు రివ్యూలు ఉండవు ఫోటోలు ఉండవు అలాంటి వాటికి అసలు ఆర్డర్ పెట్టుకోకూడదు
ఆహ ఎక్కువ ఎది యూజ్ చేస్తారు యాప్
ఎక్కువగా అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ మింత్ర మింత్రా మింత్ర ఎక్కువ షాపింగ్ అయితే మింత్రా ఇంకేమనా ప్రోడక్ట్ స్ కావాలంటే అమెజాను ష ఇంక చె ఎప్పటి చెప్పులు షూస్ కొనుకోవాలంటే నేను ఎక్కువ ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తాను
అంటే ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఆ డూప్లికేట్ వస్తాయి మేమే పే చేసాము
ఆ ఆ ఫ్లిప్కార్ట్లో అందుకే ఆ
మా బ్రదరే అంటే బ్రాండ్ షర్ట్ ఆర్డర్ పెట్టారు టూ థౌజండ్ అని వాళ్ళు ఎలా ఇచ్చారు ఆ కిట్స్ ఉంటాయి కదా స్మార్ల్ షైట లో రెండు అవి ఇచ్చేసి వెళ్ళిపోయారు మళ్ళా వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఏం చేయలేదు అంటే అది ఫేకే కదా ఫ్లిప్కార్ట్
అవునండి అంటే ఫ్లిప్కార్ట్లో ఫేక్ కాదు దానిలో అమ్మే వాళ్ళు బ్రాండ్ ఉంట ఉంటది కదా వాళ్ళు సపరేట్ బ్రాండ్ అది వాళ్ళు ఫేక్ అండి అదే చూసి మనం చూడాలి ఫస్ట్ వాళ్ళు అసలు ఆ బ్ర ఏ బ్రాండ్ నుంచి పంపిస్తున్నారు రేటింగ్స్ అవన్న చూసి కొనుక్కోవాలి ఇలాంటి అలాంటి తప్పులు జరుగుతంటాయి మళ్ళా మనీ కూడా ర రిటర్న్ ఇవ్వరు వేస్తే అయిపోతది చాలా ఆ అదే మనం చూసే రేటింగ్స్ మళ్ళా పిక్స్ అవన్నీ చూసినామంటే అంటే మనకి ఒక ఐ ఐడియా వస్తుది ఈ పయి ప్రోడక్ట్ మీద సో కొనుకోవచ్చు అప్పుడు మింత్రాలో కొనుక్కోండి ఎ ఎప్పుడైనా షాపింగ్ చేయ్యాలంటే మీ బ్రదర్ కి షర్ట్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ అస్ బాగుంటాయి
అంటే మనకు తక్కువ రేట్ లో మంచి
ఆ త తక్కువ రేట్ అనేం కాదండి ఆ మంచి క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా దానిలోనే కొనలి మింత్రాలో
అవును అజీఓ కూడా బాగుంటుంది కదా
అజీఓ నా
ఉమ్
ఆ ఏమో అండి నేను ఏమ ఎప్పుడు యూజ్ చేయలేదు మా సైడ్ డోర్ డెలివరీ లేదండి అది అజియోస్ కి అందుకని మింత్రాలు అవయితే మా కాలేజ్ కాడికే వస్తాయి సో ఆ జియో ఏమో ఎప్పుడు ట్రై చేయాల ఈసారి ఎప్పుడు ట్రై చేయ్యాలి మీరు
నేను ఎక్కువ ఆ జియోనే యూజ్ చేస్తాను అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని మంచి క్లాస్ బాగా క్వాలిటీగా ఉంటాయి
ఆహా అంటే ఎంత లోపల కొంటారు మీరు అమౌంట్ ఎంత థౌజండ్ లోపల లోన అండ్ ఇంకా ఎక్కువ పెడతారా
హ్మ్ మేబి అంటే నార్మల్ గా వేసుకోవాల అనుకుంటే థౌజండ్ బిలో నే ఉంటుంది ఏమన్నా ఫంక్షన్ అలా ఉంటే ఉండాల అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా
అమ్మో టూ థౌసండ్ కూడా పెడతారా డ్రస్కి
అంటే అమ్మాయిల డ్రెస్ లు అంతే ఉంటాయి కాస్ట్
ఆహా అమ్మాయిలు అసలు అలా ఉంటాయి కానీ ఆన్లైన్ లో అంత పెట్టడం సేఫ్ కాదేమో కదా అంటే ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో తెలీదు మనకి
అవును నేను ఒక్కసారి ట్రై చేశాను అంతే
ఆ అదే అంత అమౌంట్ పెట్టినప్పుడు మనకి మళ్ళా ప్రొడక్ట్ బాగా రాకపోయినా కూడా మనం డిస్ పాయింట్ అయిపోతాం ఆ
మేము ఎటూ ఏమన్నా ఫంక్షన్లు కావాలంటే ఎక్కువగా నార్మల్ షాపింగ్కే పోతాము
ఆహా హా అంటే ఎప్పుడైనా క్యాజువల్ డ్రెస్సులు మాత్రమే ఆన్లైన్ చేస్తారన్నమాట
అవును అంటే మనకు తొందరగా ఆ అంటే లేట్ గా వచ్చినా పర్వాలేదు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆన్లైన్ షాపింగు మనకి అంటే ఎమర్జెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఇంకా షాపింగ్ కే వెళ్తూ ఉంటాము ఫం ఫంక్షన్లప్పుడు పండుగలప్పుడు అలా
మీకు తెలిసిన షాపులు ఉన్నాయా
మీ ఆ ఉన్నాయి
డిస్కౌంట్ లోని ఇస్తారేమో అయితే బాగా మీకు
డిస్కౌంట్లు అంటే ఏమన్నా అంటే ప్రోడక్ట్ వాటిపైన ఆఫర్లు ఉంటే ఇస్తారు
అవునా
హ్మ్
ఆహా
అంటే ఇప్పుడు మాల్స్ అంటే ఏమన్నా ఓపెన్ చేసారనుకో స్టార్టింగ్ మనం వన్ వీక్ టూ వీక్స్ అలా పోయి షాపింగ్ చేస్తే డిస్కౌంట్లు బాగుంటాయి
ఆ
మీరు ఎప్పుడైనా ట్రై చేశారా
మేము పో అని తక్కువ అండి అంటే మాకు తెలిసిన షాపులు అంటూ ఏమి లేవు వేరే వేరే వెళ్లతంటం వేరే షాప్లకి వెళ్తుా ఉంటాం డిస్కౌంట్ అంటే ఏమి నేను ఎప్పుడు తీసుకోలే అంటే నేను ఎక్కువ కొనను బట్టలు తీసుకున్నా ఒకటి రెండు జతలే తీసుకుంటాం కాబట్టి కొ డిస్కౌంట్
ఆన్లైన్ లో షాపింగ్ చేసిన కూడా కూపన్స్ ఉంటాయి కదా
ఆ కూపన్స్ వస్తాంటయయి ఆ వస్తాంటాయి వస్తాంటాయి కూపన్స్
అంటే మీరు ఫ్యామిలీతో కలిసి ఎప్పుడు వెళ్ళలేదా షాపింగ్ కి
ఫ్యామిలీతోనా ఆ ఏప్ ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఉ ఉంటాయి కదా ఏవరైనా రిలేటివ్స్ పెళ్ళిల్లు ఏముంది ఇంట్లో ఫంక్షన్లకు మాత్రమే నేను ఫ్యామిలీతో వెళ్తాను అండి లేదంటే నేను నేను ఒక్కడే పోయి తె చ్చుకుంటాం మా అమ్మ మా అమ్మ ఊతే వెళ్తది ఏమైన్నా చీరలు కొన్ కోవాలనుకున్న ఒకతే వెళ్ళిపోయి తనకు నచ్ చ్చినట్టు తీసుకొచ్చుకుంటాంటది ఊ మీరు చీర్లు తీసుకుంటారా ఎక్కువ డ్రెస్లు తీసుకుంటారా ఆన్లైన్ షాపింగ్ లో
చీరల చీరలు ట్రై చేయలేదు చేయవల్సిన అవసరం రాలేదు నకు ఇంకా
ఆహా
ఓ
అంటే మా అమ్మ వాళ్ళు ఎక్కువ చీరలు కొనుకుంటు ఉంటారు ఇట్లా మీషోలు అట్లా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కి ఇవి వస్తాంటయ్ అవి ఫెకా ఏమో మళ్ళ నాకైతే అర్థం కదా హండ్రెడ్ కి చీరలు అంటారు కొంతమంది అయితే
హండ్రెడ్ కి వసాయా
ఆ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కి వస్తాయి సియర్ లు
ఆవ్
అది ఆ చూస్తా మా సిస్టర్స్ వాళ్ళు చూస్తాంటారు అసలు ఊ
అంటే మీ అమ్మ మరదలను బ షాపింగ్ చేసి తీసుకువెళ్తావుంటార ఎప్పుడన్నా
ఆ అమ్మ చూపిస్తా ఉంటాను వాళ్ళ ఏమన్నా నచ్చితే ఆర్డర్ పెడతా ఉంటాారు నేను తక్కువ అసలు నేను చేయనియను ఎక్కువ అట్లా ఆ ఫేక్ ఉంటాయని నాకు సుతి ముందుగా తెలుసు నేను చేయనిను ఎక్కువ ఆఫ్లైన్ లో పంపిస్తా షాపులకు వెళ్ళి తీసుకో పో అని
అవును మీరు వెెళ్ళర తోడికి
తోడుక వెళ్తా నేను తక్కువ అండి శామ్ దీని శామ్ అమ్మాయిల అమ్మాయిలు అమ్మతో తక్కువ షాపింగ్ కి
ఎందుకు వాళ్ళు ఎక్కువ సేపు వెయిట్ చేపిసారనా
ఆ ఎక్కువసేపు ఏంది అది ఇగ నాలుగైదు షాపులు తిప్తారు సెలక్షన్ ఉండదు సరి ఏదో నాకు అసలు ఫుల్ హడ్డకు ఆ అమ్మాయి అమ్మతో వెళ్ళినాం అంటే అమ్మాయిలతోనే అమ్మాయిల్ కూడా అంతే షాపింగ్ మా ఫ్రెండ్స్ తొ ఎప్పుడైనా వెళ్తా ఉంటాను ఇక్కడ ఇప్పుడు ట్రెండ్స్ అలా తీసుకెళ్ళదంట ఒక్క డ్రెస్ కొన్నారు ఒక డ్రెస్ కొన్నారే తిప్పుతనే తిరుగు నే ఉంటారు ఆడికి ఈడికి ఆడికి ఈడికి ఆ నాకైతే బోర్ కొడుతుది వాళ్ళతో ఎటైనా వెతున్నామంటే
అవును అంటే మన షాపింగ్ అయితే మనకు బోర్ కొట్ చదు కానీ పక్కన వాళ్ళు షాపింగ్ చేస్తా మనం వెయిట్ చేయాలంటే బోరే కొడుతుంది ఎవరికైనా
అంటే అబ్బాయిలు తక్కువ అండి తిరిగేది స్వామి ఒక్క షాపు రెండు షాపులు తిరుగుతారు సెలక్షన్ చేసేసుకుంటారు. అమ్మాయిలు అట్లా కాదు. ఒక చిన్న వస్తువు కొనాలన్నా ఎన్ని షాపులు తిరుగుతారో. నేను బాగా పర్సనల్ గా ఫేస్ చేసా ఈ మధ్య చాలా
ఆ ఆహా! అలాంటప్పుడు మీరూ? అంటే గర్ల్స్ కి ఉన్నప్పుడు బాయ్స్ సెక్షన్ కూడా ఉంటుంది కదా. మీరు అక్కడికి వెళ్ళి ట్రైల్ రూమ్ లో ట్రై అంటే బట్టలు ట్రై చేస్తాని అంటే టైం పాస్ అవు గదా
ఆ అట్లే ట్రై చేస్తాను ఇంకా పొద్దు పోదు కాబట్టి నేను కూడా ఎప్పుడు వెళ్ళి చూస్తా ఉంటాను. ఎవన్న నచ్చితే తీసుకుందామని తీసుకన్నా కూడా మొన్న పోయిన
అ
ఆ ట్రెండ్స్ అట్లా పోతాంట జూడియోకు ఆ విశాల్ షాపింగ్ మాల్ కు వెళ్తాంటాం.
మాల్స్ లో షాపింగ్ చేయోచ్చా మన అంటే రేట్ లో వస్తున్నాయి అంటారా బట్టలు.
ఆ మన రేట్ లో రావండి. అంటే మనకి మన మిడిల్ క్లాస్ అంటే ఇప్పుడు థౌసండ్ లోపల టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పెడతామా? షాపింగ్ మాల్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే టూ. టూ కే నుంచి స్టార్ట్ అయితాయి. కష్టమైతాది. ఒకసారిగా అంత అమౌంట్ పెట్టాలి అంటే. ఎందుకులే అంత అని అనుకుంటాం.
ఇంకేం కాదు కాని నేను రీసెంట్ గా ఒక మాల్లో స్లిప్పర్స్ చూసాను స్టార్టింగ్ ప్రైజే. ఫోర్ కే.
అవునండి.
మన లాంటోళ్ళు ఆసలు కొనలేరు. జస్ట్ చూడ్డానికే.
అవునండి సరేనండి.
సరే అండి.
ఆ బాయ్.